సో ఆ మీరు ఎ టాపిక్ మాట్లాడాలి అని ఉంది.
ఆ వెదర్ గురిన్ మాట్లాడుదమా
ఓకే
వెదర్ వెదర్ గురించి మాట్లాడదమా?
ఆహ సరే అండి మీ ఎండ ధనం ఎలా ఉందండి మీ సైడు?
మా సైడ్ అండి ఎండాకాలం ఈసారి ఎండలు గూడా చానా ఎక్కువగా ఉన్నాయి. వినిపిస్తుందా మాట్లాడేది?
ఆ ఆ వినిపిస్తుంది అండి.
ఆ మ మా సైడు ఎండలు చానా ఎక్కువగా నాయ్ మొత్తం నలభై నుంచి నలభై రెండు ర్యాంక్స్ ఉన్నాయి.
ఓ ప్చ్ ద ద ఈ మధ్య వానలె పడ్డాయా?
ఆ వర్షాలు ఈ మధ్య బాగుడు వర్షాలు కూడా కొడుతున్నాయి. ఎండలు కాస్తున్నాయి అన్నియి
ఆహ్
అంటే మీసైడు వర్షాలు ఎట్ల ఉంటాయివ
మాసై ఐస్ వన్ పడిన్ ఐస
అంటే ఆ ఐస్ గడ్ల్ వన్ పడిద్ద?
అవును
మా సైడ్ గూడా పడిందే అంటే అది పడడానికి కారణం ఏమైనా తెలుస మీకు?
అ తెలుసు
ఆ చెప్పండి మనమంటే ఏ విడ్ నిజంగా పాడుజెసం
లే ఒహో సమ్మర్ సీజన్ వా అవును టైమింగ్ ఎస్ మన మనం పా కసమర్చిపోయిర్రు పాడు స్వి వెదర్ రిపోట్
కూర్చొని మాట్లాడ్తె బాగా వినబడ్తుంది ఆ అదిగూడ నిజమే ఎక్కువ మనం పాడు చేబట్టే ఎక్కువ వర్షాలు కూడ
ఆ
చే మనం
మీరు ఎసీఐ యిట మీర్ ఏసీ లోనే బతుకలే ఏసీ తక్కువాళ్తే మంచిది
ఎండకాలం ఏ సి ఎక్కువాడ్తాం
హ్మ్
అంతేలే మీరు వాడ్కోలే ఏ సి
క్కోవాలండి
తక్కువే వాడ్తాం అంటే ట్రై వ్యాలేట్ జెంస్సనీ
ఉజ్
అంటే ఇప్పుడు ఏసీ తక్కువాట్లాడ్తే ఏసీ తక్కువాడ్తే కొంచెం ఏమన్న తగ్గే చాన్సెస్ ఉన్నాయంట్ర
అవునా
హు మ్ అంటే అది ఎలా వర్క్ చేసిద్దో చెప్తార
ఆ మరి ఇప్పుడు ఇప్పుడు
హుమ్
ఇప్పుడు ఏసీ ఏసీ నుంచి మీటరూ పైకొస్సుంది
ఆ ఏసీలో నుంచి మనం ఏసీ ఏస్నప్పుడు చల్లగా లి మనకి లోపల్కొచ్చి వేడిగాలి బై టికీ పోయిద్ది
అవును అ వేసవి పెట్రో చాలా బయటున్నోల్దీ చాలా ఎఫెక్ట్అవుద్ది
ఆహ అంటే బయటున్న వాళ్ళకి న ఎఫెక్టైతది అంటారా హ్మ్
హ్మ్ఇంకా వచ్చేసి మనం మనం మనం లక్షమంది
మీరు ఎందుకీమద్యే ఇలా వేడెక్వైతుంది కదా ఏమన్న జాగ్రత్తలు తిస్కుంటున్నారా
ఆ రోజు ఆడ్ ఐదెట్లుంన్నాయంటూ
అంటే ఒక హండ్రెడ్ నుండి మీర్ ఎన్నిట్లో ఇట్ల
ఫోర్ లీటర్స్
ఫోర్ లీటర్స్ సర్పోతాయ్ అన్కుంట్రా టే ఇప్పుడు ఫోర్ లీటర్స్ తాగుతారు అంటే ఏ ఏ యే టైం లో ఎ ఎ ఎంత వాటర్ తాగుతర్ చే చెప్పవా కొంచం ఎగ్జైట్ కాకుండా ఒక రకంగా
ఆ
అంటే నేను ఉదయం లేచాక ఒక ఆఫ్ లీటర్ ఆ అట్నే అల ఎలతా
లేచి ఆ
కూర్చొని మాట్లాడరా లేచిన ఏమ్మటే తాగుతారా
ఆ
లేచిన ఏమ్మటే ఒ ఆఫ్ లీటర్ తాగుతవా
కాదు అండి లేచిన తరువాత తిన్న
లేచి తిన్న తరువాత తగుతావా
హుమ్
మ్ ఇంకా మళ్ళీ మధ్యాహ్నం మధ్యాహ్నం
మ్ కాదు బిద్ బెల్లం తాగుతం మధ్యలో రోజొ తాగుతాం
మ్ మీరు ఆ ఫోర్ లెటర్స్ ని కాస్త ఫైవ్ లేటర్స్ అయ్యే ఛాన్సస్ ఉన్నాయ అవకాశం ఉందా
ఆ ఉం అవకాశం చేతం కానీ
ఇంకా అవకాశం ఉన్నప్పుడు మీరు ఎక్కువ వాటర్ తాగడం మంచిది గదా
ఉ టై చెత్త మీరు వాటర్ కాకుండా ఏమన్న తాగుతారు
ఆ వాటర్ కాకున్నా మేము కోకోనట్ వాటర్
తలంటే
ఆ
కోకోనట్ వాటర్
మ్ ఆ మ్ మీర ఎ జాగ్రత్తలు తీసుకుంటున్నారు
ఎ జగ్ గ్రత్తలన్
ఉ
టే జాగ్రత్తలంటే ఏంటి వైబ్ మీద పోయ్
మ్ మీరు బైక్ మీద అప్
ఆ మేము ఎక్కువ బైక్ మీద వెళ్ళేటప్పుడు ఎన్ని హెల్మెట్ పెట్టుకుంటం
హుమ్
ఇంకా లేకపోతే కార్ ప్రిఫర్ చేస్తాం కొంచెం లాంగ్ డిస్టెన్స్ అంటేనే
మ్
కారు బెటర్ అంట్నరా మీరు బైక్ బెటర్ అంటారా
మ్ మీకు కార్ కార్ మంచిది
కారే మంచిదా
అవును
అంటే రొండు మంచిది కాదంటారా కారు బైక్
అదే మంచిది వే సేఫ్గ ఉంటాం కార్
కాకపోతే కార్ కార్ పోవల్ అంటే చనా డీజిల్ గాని పెట్రోల్గానైతది కదా
అహా బండి మీద ఆ అవుతుంది కదా ఇవి తీసుకోండి బడ్జెట్ లో
టి వీ తీసుకుంటే కొండలు గుట్టలు అవి ఎవి ఎక్కలేవు దిగలేవు
మ్ అన్ని కావాలంటే అవ్వదు సవాల్
మ్ కాపోతే
ననోకు వచ్చేసి టు ల్ ఫోర్ లక్స్ అండ్
య ఎం నినా
ఆ ఆ
ఆ టాటా కార్ కొనుక్కోవచ్చు కదా
అంటే టాటా క్ బడ్జెట్ లేదు టాటాటో టాటా ఆటో లేదు ఆ టాటా ఆటో లేదు మ్ షిఫ్ట్ ఆటో లేదు ఆల్టో ఎది టటా కంపినీ
అయితే టాటా వాడు ఒకప్పుడు ఆ ఎనిమిది లక్షలకు ఒక కార్ రిలీజ్ చేశాడు దాని పేరేం పెరు మరే
నానో
టటా నానో ఆ అది కోనుకోచ్చు కద మారి
ఆ ఇప్ లేదు కదా మంచిది బ్రో
పాత సెకండ్ హ్యాండ్ లో ఉంటాయి కదా
సెకండ్ హ్యాండ్ ఎది
కొంటున్నారా
ఆవును ఇంకా మీ ఒపీనియన్ ఏంటి అనుకున్నారు అండర్
మా ఒపినియన్ ఏం మున్ ఎదొక్కర్ కొనుకోండి జాగ్రత్త తిరుగండి జాగ్రత్త తినండి అంతే మా ఒపినియన్
జాగ్రత్తగ ఉండండి జాగ్రత్తగ మ్ ఇంకా మీరు మీరు దేని
నేను ఎక్కువ కార్ ప్రోఫట్ చేద్ధం
మ్ ఏ
మీరు దేన్ని ప్రిఫర్ చేస్తారు ఎక్కువ
నిను కారే ప్రిఫర్ చెత్త ఏద్ ఏకుతే బడ్జెట్లో సరె అండి బాయ్ బాయ్